ఇ ఇప్పుడు మనం అంటే సాధారణంగా మనం సమాజంలో చూస్తూనే ఉంటాం ప్రతి చోట ఎ అంటే కొంచెం పల్లెటూరి ప్రాంతాల్లో ఇంకా కొన్ని గ్రామాలలో ఇలాంటి ప్రదేశాల్లో అంటే ఎక్కువగా నమ్మకాలను అంటే దాదాపుగా మూఢనమ్మకాలు అనొచ్చు ఇలాంటివి వాటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇలాంటివి చూసుకుంటే అంటే కొంత వరకు కొన్ని న ఓ సరే అని ఒప్ ఓపుకోవచ్చు కానీ మరీ మరి దాంలే మీదే వెళ్లి దాన్లని నమ్మి ఏదేదో అనుకుంటూ ఇలాంటివి చేయడం అప్పుడప్పుడు మనం సరికాదని భావించాలి
నిజమే నిజమే మీరు ఏదైతే చెప్పారో అది నిజమే నమ్మకం అనేది ఆ మన కష్టాన్ని ఆ వీటిని ముందుకు తీసుకురావాలి గాని ఆ ఈ మూఢనమ్మక కాలనేవి మన కష్టాలని ఇంకా ఆ ఆ తీర్ స్థాయికి దించేస్తుంది ఎందుకంటే చాలా వరకు ఆ ఇది చేస్తే తప్పు ఆ అలా చేయ్యకూడదు ఇప్పుడు ఇలా చేయకూడదు అని అంటారు పెద్దలు వారి యొక్క చాదస్తము ఇంకా లేకపోతే వారికే తెలుసు అన్న ఒక ఆ వా మె ఇది మా అనుభవంలో మేము చూసాము అనుకొని కూడా వారు సా ఆ శాస్త్రాన్ని అంటే మన ఆ శాస్త్రీయ ఆలోచనను కూడా వారు పక్కన పెట్టి వారి మూఢనమ్మకాలతోనీ మనుషులు బానిసలు అయిపో అయిపోతూ ఉంటారు ఇంకా చూసుకుంటే చాలా వరకు చాలా మూఢ నమ్మకాలు చెబుతూ ఉంటారు ఆ పుట్టినరోజు నాడు కొత్త చెప్పులు వేసుకోకూడదు అలా వేసుకుంటే చెప్పు ప్పులు అన్నది ఆ ఇది చాలా చెడు చేస్తది అది ఇది అంటారు ఆ ఇంకా చాలా చాలా మూఢ నమ్మకాలు చెప్తారు ఎదురు పిల్లి ఎదురోస్తే అలా పోకూడదు ఆ మళ్ళీ ఇలా తిరిగే పడుకోవాలి అలా తిరిగి పడుకోవాలి ఇంకా ఎన్నెన్నో మూఢ నమ్మకాలు చెప్తూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటూ పోతే మనా అ మన పనులు అనేవి ఆ జరగవు అని నా అభిప్రాయం
అవునవును ఏదైతే చెప్తున్నామో ఇలాంటంటే మనం నమ్మాలేము ఇలాంటి కొన్ని ఉంటాయి అంటే ఎంత వరకు నమ్మొచ్చంటే అవి మనకు కొంచెం మేలు చేసేంత వరకు కానీ మనం ఇట్లా లో అంటే ఘాఢంగా ఆలోచించినప్పుడు లేకుంటే దాంట్లోనే మనం పట్టించుకున్నప్పుడు ఇవంతా సరికాని అంశాలు అలా అలా చూసుకుంటే అవి ప్చ్ అంటే మనకే తిరిగి తప్పు కొన్నిసార్లు వద్దు అనిపిస్తది ఇలాంటివి చానానే ఉంటాయి మనం నమ్మలేనివి కొన్ని పరిస్థితులకు అనుకూలంగా వెళ్లాల్సి వస్తుంది కనీ మనం అంటే చదువుకున్న వాళ్ళల పరంగా చూస్ మనం ఇలాంటివి కొన్ని వాటిని అరకట్టాలి అప్పుడు మాత్రమే మనం కొన్ని మార్పులను తీసుకురాగలము
అవునవును మీరు ఏదైతే చెప్పారో మనం అప్పటికి ఇప్పటికి పోలిస్తే చాలా వరకు మూఢనమ్మకాలను నమ్మడం అనేవి చాలా మంది ఆపేశారు ఎందుకంటే వారి కి సమయమే దొరకట్లేదు ఇంకా దీని గురించి అన్నిటి గురించి ఆలోచ్ చించుకుంటూ పోతే వారి యొక్క ఆ జీవన జీవనాధారం ఇంకా వారికి ఏంటో తెలియదు ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క చిన్నవారు నుంచి పెద్దవారు వరకు వారి యొక్క పనులను వారి యొక్క రేపటి జీవితం కోసమే చూస్తున్నారు కాబట్టి వారికి అంత ఆలోచన ఆ ఆ ఇది వారిక్ ఇట్లా ఇలా చేయడం తప్పేమో ఇలా చేయడం కరెక్ట్ ఏమో అన్న ఇది వారికి రావట్లేదు ఎందుకంటే వారు ఏదో ఒక పనిలో నిమగ్నమ్ అయిపోతే వారికి ఇంకా ఇంకో పని అన్నవి గుర్తుకు రాదు ఎందుక్ అప్పట్లో చూసుకుంటే చాలా వరకూ వారికుయ్ ఆ పల్లెల్లోనే చాలా వరకు వాళ్ళ కాలాలు గడిచిపోయాయి ఇంకా పల్లెల్లో చూసుకుంటే అబ్ వెళ్తే పొలానికి వెళ్తారు. పొలంలో కూడా చాలా వరకు అందరూ పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళకి కాళీక్ దొరుకుతుంది. కాబట్టి ఇంకా అప్ ఇప్పట్లో అప్పట్లో వారు పెద్దవారు కూడా ఆ పల్లెల్లో బతికిన వాతావరణము అలాంటి వాతావరణంలో ఉన్న వారికి ఇంకా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇతలా చేయ్యకూడదేమో అలా చేయొ చ్చేమో ఇలా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇలాంటి మూఢ నమ్మకాలు అనేవి వచ్చేసింది తప్ప అ అదేమిన్ అన్ నావ్ నా నేనే చెప్పదలుచుకున్నది ఏమిటంటే మూఢనమ్మకాలు అనేవి మనం నమ్ముతూ ఉండే కొద్దికి అ దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ చూపుతూ ఉంటది. ఏవేవి నమ్మాలో అవవి నమ్మితే మాత్రమే సరిపోతుందని నా అభిప్రాయం
అవునవును ఇంకా అంటే ఏది మనం మాట్లాడుతున్నామో వీటి గురించి చాలానే ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇలా చేస్తేనే మనకి ఇలాంటివి జరుగుతాయి. ఇంకా కొన్ని వాటిలైతే ఇలా చేయకుంటే మనకు మంచి జరగదు. ఇలా చానానే నమ్ముతుంటాం కానీ మనకు కావాల్స అయితే ఏదైనా మనం చేస్తేనే మనకు అది లభిస్తుందని ఆలోచించడం ఇదే ఉత్తమమైన లక్షణం. మనం ఎన్ని తీసుకున్నా గుడా మనం చేసిన దానికే మనకు ఫలితం లభిస్తుందనేది ది ఒక ఆలోచించే అంశం కానీ మనం చేయకుండా మనకు లభి చాల్ ఇలా చేస్తే మనకి ఇలా జరుగుతుంది. ఇలాంటివి ఆలోచించినప్పుడు మనం ఎంత మూర్ఖంగా ఉన్నామో మనం తిరిగి మనల్ని ఆలోచించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా గూడ కొంచం భిన్నంగా చేసి ఇలా ఆలోచించినప్పుడు మాత్రమే మనకు కొన్ని భిన్నమైన అవకాశాలు లేదంటే ఏదైనా చేయ్యగలం అని బా ఆ నమ్మకం అనేది లభిస్తుందని నాకనిపిచ్చే అంశం.
అవునవును మీరు ఏదైతే చెప్పారో అది అ అంగీకరించాల్సిందే ఇంకా చూసుకుంటే నేటి సమాజంలో ఉన్న కొన్ని ప్రధాన మూఢ నమ్మక వాల్ గురించి మాట్లాడుకుంటే మనము ఆరోగ్య విషయంలో అశ్రద్ధ జూపిస్తారు ఎందుకంటే జబ్బులొస్తే ఆస్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇది ఈ మందు తింటే నయం అయిపోతుందేమో అ దాన్ని తింటే నయమయిపోతుందేమో ఇంకా కొంతమంది ఏం జేస్తారంటే వారికి దెయ్యం పట్ పట్టిందని తాయత్తులు కట్టడము పూజలు చేయడము గుళ్ళకి వెళ్ళడము ఇంకా చాలా ఆ ఇలక్ తగ్గిపోతే ఇ మేము ఇది చేస్తాం అది చేస్తాంమని మొక్కుకోవడము ఇంకా చూసుకుంటే నకిలీ బాబాలు స్వామీజీలు వ్యాధులు న్యాయం చేస్తామని మరి అద్భుతాలు జేస్తామని ఆ మంత్రాలకి చింతకాయలు రాలతాయని ఇంగ చాలా చాలా వారి యొక్క మూఢ నమ్మ కాలతో మనుషులు వాళ్ళకి గుడ్డిగా నమ్మేస్తారు ఈ యోక మనం కష్టపడకుండనే ఇన్ని జరుగుతాయేమో ఈ బాబాల వెనక వెళ్తే మనకు అ చాలా డబ్బులోస్తాయేమో అని వీటన్నిటిని వాళ్ళు నమ్ముకొని ఇలా చే స్తుంటారు ఇంకా చూసుకుంటే చాలా వరకు ఇప్పటికి కూడా శకునాలని చూస్తారు జ్యోతిష్యాన్ని చూస్తారు పిల్లి ఎదురోస్తే అ ఆ అగడము మళ్ళీ రాహు కాలము గ్రహణాలు సమయంలో బయటికి వెళ్ళకూడదంటారు అసలు గ్రహణం గ్రహణానికి కూడా వారు మూట నమ్మకానికి ఆ జతపరుస్తారంటే మనము ఆ ఎంత ఇదిలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి గ్రహణం అన్నది ఆ అది ఒక్క అస్ అ దిన్ని మూఢనమ్మకానికి దానికి అసలు సంబంధమే లేదు అది వేరే దిశలో ఉన్నప్పటికీ కూడా వీరు దానికి దీనికి జతపరిచి గ్రహణం సమయంలో బయటికి వెళ్ళకూడదు చెడు జరుగుతుంది ఇంకా ఈ రాశి వాళ్ళైతే అసలే వెళ్ళ కూడదు ఈ గ్రహణం వల్ల ఈ రాశి వారికి చెడు జరుగుతుంది ఇది రేపటి నుంచి గుడికి వెళ్ళాలి ఎన్నో నియమాలు పాటించాలి ఇలాంటివి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని వారు ఇంకా వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అన్నది నా అభిప్రాయం
అవునవును ఏదైతే చెప్తున్నావో ఈ గ్రహణాలు ఇవన్నీ ఇవన్నీ మనం అంటే కొంచం విద్యా పరంగా చూసుకుంటే ఆ ఇవన్నీ సాధారణంగా మనకి భూభ్రమణం వల్ల లేకుంటే భూ సౌర కుటుంబం ఇలాంటి చానా అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంతే కానీ ఇలా అంటే ఇలా చేస్తేనే ఇలా అవుతుంది ఇలా జరగడం వల్ల మనకు మంచి జరగదు లేకుంటే ఇట్లుంటే మనకి ఇంత నష్టం వస్తుంది ఇలాంటివి నమ్మి మనం చానా వాటికి అంటే గుడ్డిగా వెళ్ళిపోతుంటాము ఇలా చేయడం వల్ల ఎవరికో లాభం పొందుతారు మనం మాత్రం నష్టపోతూనే ఉంటాం కొంచెం మనం ఆలోచించి అంటే ఇది మనకు మంచిదా లేకుంటే దీన్ని మనం ఇలా చేయడం వల్ల మనకేం నష్టము అంటే ఇలా చేయొచ్చా లేదా ఇలాంటి చానా అంశాలను మనం ఒక్కసారి ఆలోచిస్తే మాకు ఏది మంచిది ఏది కాదు అంటే ఏది నిజం ఏది అబద్ధం ఇలాంటి చానా అంశాల కు మనకు సమాధానాలు దొరుకుతాయి అలా చేయడం వల్ల మనకు తెలుస్తుంది అదే ఇది మనకు ఇది నమ్మదగిన అంశమేనా లేకుంటే ఇలా ఇలా చేస్తే మనకు ఏమైనా నష్టం ఉందా ఇలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా కూడా ఇలాంటి నమ్మకాలను గుడ్డిగా నమ్మకుండా మంచిగా తెలుసుకొని పాటిచ్చే అప్పుడు మాత్రమే మనకు మంచి సానుకూలమైన స్పందనలు వస్తాయని నాకు అనిపిచే అంశం
అవును మీరు ఏదైతే చెప్పారో అది నిజమే ఇంగా చూసుకుంటే మూఢనమ్మకలుకు ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి అక్షరాస్యత లేకపోడం వలన ల్ వారికి లోకజ్ఞానం లేకప్ పోడం వలన కూడా ఈ అబ్ ది మూఢ నమ్మకాలకు వారు గురి అవుతూ ఉంటారు ఇంకా చూసుకుంటే భవిష్యత్తు గురించి భయం చాలా వరకు ఉంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందేమో ఇలా భవిష్యత్తు గురించి తెలుసుకుందామని మంత్ర మ్ మంత్రాలు చెప్పేవారి దగ్గరికి మళ్ళీ జాతకాలు చెప్పేవారి దగ్గరిక్ ఇక వెళ్ళి వారి వారి ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి వారి ఏ పూజలు చెప్ తే ఆ పూజలు చేసి వారు వారు ఎందుకు చెప్తున్నరాండి అది వారి యొక్క ఆ బ్రతుకు తెరువు కాబట్టి వారు వారికి దానిలో నుంచే సంపాదన వస్తుంది కాబ ట్టి వారు చెప్తూ ఉంటారు ఏ ఏది వర్ ఏక్ ఎక్కడ వరకు మనం నమ్మాలో అక్కడి వరకు నమ్మితే అది చాలు సరిపోతుంది అలా కాదనుకోని వారు చెప్పిందల్లా చేయడం వల్ల కూడా అ ఇలా ఈ మూఢనమ్మకాల వల్ల ఇ ఇలా వస్తుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించడానికి ప్రజల యొక్క బలహీతన బలహీనతలను వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా చేయడం వల్ల కూడా ఈ మూఢ నమ్మకాలు అనేవి చాలా పెరిగిపోతూ ఉంటాయి ఇంకా ఇ చూసుకుంటే పూర్వీకుల్ నుంచి కొన్ని కొన్ని మూఢ నమ్మకాలు అలానే వెంట వస్తూ ఉంటాయి ఆ మనము ఏదైనా ఎదిరించినా ఇలా ఎందుకు చెయాలని అడిగినా అదేమో తెలీదు మనం పూర్వీకిలు ఇలా చేశారు మనం కూడా ఇలా చేయాలి అని చెప్పుకుంటూ వస్తారు అది ఎంతటి వర కొన్ని ఇగ సత్యం మనేదే మనం గ్రహించలేము ఎందుకంటే వరికే తెలిదు వారు ఎందుకు చేస్తున్నారో కాకపోతే అది ఇప్పటికిీ వదలకుండా ఆ మూఢనమ్మకాన్ని అలానే పట్టుకొని ఇక్కడ వరకు వస్తూ ఉంటారు ఇలానే చేయాలి మన పూర్వీకులు ఇలానే చేసారు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని ఇలా ఇలా చేయడం వల్ల ఈ మూఢనమ్మకాలు అనేవి ఇంకా బలమవుతుందన్నది నా అభిప్రాయం
అవునవును ఏదైతే చెప్తున్నామో ఇలాంటే మనం పురాతనం నుంచి అంటే పురాతన పూర్వీకుల నుంచి వస్తున్న ఏదో తెలియని నమ్మకాలను అలానే మనం పాటిస్తూ ఇలా తరాల వారిగా అలానే వాటికి తర్వాతి తరాలకు అందిస్తూ వస్ తున్నారు ఏమైనా చెప్తే గుడా అలానే అంటారు మనం అంటే పూర్వీకులు పాటించారు మనం పాటించాలి అని ఇలాంటి కొన్ని అంశాలు అంటే కొన్ని సాంప్రదాయాలు మనం పాటించాలి ఎందుకంటే వాటి వల్ల మనకు కొన్ని లాభాలు ఉంటాయి కానీ కొన్ని ఉంటాయి ఎలాంటివంటే మనం వాటి వల్ల ఎటువంటి లాభాలు ఉంటయి ఇంకా కొన్నిసార్లు నష్టమే ఉంటుంది ఇలాంటి అంశాలను మనం అంటే కొంచం గ్రహిచ్చి ఇంకా మనం అంటే మనం చేయ్యగలిగితే వాళ్ళకి అర్థమయేలా చెప్పి ఇలా చేయగలిగితే మనం కొద్దో గొప్పో కొన్ని వాటిని అరికట్టవచ్చు అని నాకు అనిపిస్తు ఉంటుంది కానీ ఇంకా కొన్ని సన్నివేశాల్లో చూసుకుంటే ఇంకా కొంతమంది నమ్మరి వారు ఉంటారు అంటే అంటే మీరే చెప్తున్నారు ఇదంతా ఏంది మేం పాటిస్తున్న వాళ్ళం మనుషులం కాదా అది ఇది అని చనా ఉంటాయి అలాంటి సందర్భాలలో మనం కొంచం వాళ్ళకి అంటే ఇలా జరుగుతుంది చూడండి ఇలా చేయకపోయినా ఇలా మంచి జరిగింది అని కొంచం ముందుండి మనం ఇలా చేసి చూపిస్తే అప్పుడు వారు నమ్మి ఇలా పాటించకుండా కొంచం మంచి మార్గం వైపు లేకుంటే కొంచం ఆలోచించి ఏదైనా చెయ్యాలి అన్న అంశం మీద ఆలోచిస్తారేమోనని నాకనిపిచ్చే అంశం
అవును మీరు ఏదైతే చెప్పారో అది అలా చేయడం వల్ల వారి యొక్క మూఢనమ్మకాలను కాస్తయినా తగ్గుతుంది ఈ సమాజంలో అని చెప్పుకోవచ్చు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా వారికా ఒక నిమిషం పాటు ఆలోచిస్తే వారికే అర్థంమవుతుంది ఎందుకు చేయాలి ఎందుకు ఇలానే జేయాలు ఎలా ఏమిటి ఇలా వారిని వారు ప్రశ్నించుకుంటే వారు ఆ ఈ మూఢనమ్మకాల నమ్మడానికి కూడా కాస్త ఆలోచిస్తారు మళ్ళీ వీరికి కూడా ఈ చ సమాజం సమాజంలో చదువుతో పాటు వీటి గురించి కూడా కాస్త హెచ్చరి హెచ్చరించడం వల్ల కూడా ఇలాంటి మూఢ నమ్మకాలనేటివి తగ్గుతాయి అన్నది నా అభిప్రాయం
అవునవును వాస్తవమే ఇలాంటి కొన్ని అంశాల మీద కొంచం చర్చిచ్చి కొంచం పెద్దలకు వీలన్నింటికి కొంచం చెప్తే వాళ్ళు వింటే మనకి ఇలాంటివి తగ్గిపోతాయని నాక్కూడా అనిపిస్తున్న అంశం
అవును ఇంకా చూసుకుంటే ఎవరైతే ఈ మూఢ నమ్మకాల పేరుతో మోసం జేస్ స్తుంటారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఇంకా ఇలాంటి బావాలు మోసాలు ఇలాంటివి అన్నవి ఇంక సమాజంలోకి రాదన్నది నా అభిప్రాయం
అవునవును ఇవి ఇలాంటివి కూడా మంచి ఫలితాలని ఇస్తాయని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది
ఇంకా దీని గురించి ఓకే సరే
మో